ఆ వినిపిస్తుందికే ఏం లేదు
తిన్నావా
తిన్న
అ
మీరు తిన్నరా
ఆ తిన్నారు ఏం తిన్నా
చాల పన్నా
ఆహా
అ
హాస్టల్ దా
ఆ లేదు ఇంట్లో
అవునా మేము హ
ఎమి తన్నారుది మరి
అన్నం మామిడికాయ పికిల్రా నువ్వు ఏం తిన్నావ్ తాలింపు అన్నమా అమ్
ఏం గ స్డ తిన్నది
స్టడీస్ నా అది బీటెక్ ఫైనల్ ఇయర్ నువ్వు
అ
అవునా
డిగ్ర్రి
డిగ్రీ ఫస్ట్ ఇయరా
హ్మ్మ్
అంటే జాయిన్ అయినావా లేదా ఇంకా
జాయిన్ అయినా
అవునా అయితే మరి ఫస్ట్ సెమ్ము అయిపోయిందా
ఆ లేదు నేను అప్పుడు ఫీ కట్టలేదు
అచ్చా ఓకే
అంటే ఇంకా ఇప్పుడే ఫస్ట్
ఆహాహా సుష్మిత అక్కద తెల్సా
ఆ అంటే ఇట్లా కారయాప్ నుండే పరిచయం
ఆహా
గ్రూప్ ఉంటది కదా దాంట్లో నుండి చూసి కాల్ చేసింది
ఆహా అవునా
ఇో కాక్క ఎవరు వాళ్ళు కూడా కాల్ చేసిన వాళ్ళతో కూడా మాట్లాడ
అవునా కంప్లీట్ కాలేద నీవయితే ఇంకా
ఇంకా ఉన్నాయి టెన్ ఉన్నాయి మళ్ళీ మరాఠీ లాంగ్వేజ్ నైన్ ఉన్నాయి ఆ నైన్టీన్ ఉన్నాయి
ఆహా
తెలుగు లాంగ్వేజీ మాత్రం టెన్ ఉన్నాయి ఇంకా టెన్ మెంబర్స్ అంటే మీతోోటి ఒక ఫోర్ టైమ్స్ మాట్లాడచ్చు
ఆ అంటే ఈచ్ పర్సన్ ఫోర్యినా ఫైవ్
ఫోర్
కొంతమంది ఫై అంటున్నారు సో అది
ఏమో మరి ఫోర్ అనేసి అయితే చెప్పిండు
ఆహా
అ
చెప్పు మరి లేదురా నాది ఇంకా బ్యాంక్ నాది ఇంకా కంప్లీట్ కాలేదు
ఆహా లేదు అంటే ఎన్ని చేసినామో దాన్ని బట్టి పడుతున్నాయి కదా
ఆహా నాకు అసలు అక్కడ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూయిస్తుంది లాస్ట్ టైమ్ చేసిన నా టాస్క్వి
అయితే లాస్ట్ టైమ్ చేసిన టాస్క్ దగ్గరనే అమౌంట్ చూపెడుతుంది
అ హా
ఆ నాకు ఒక సెవెన్ చేసింది అయితే ఎంత ఫోర్ ఫిఫ్టీ పడ్డాయి అంటే ప్రాసెసింగ్ లో ఉన్నాయి టూ రూపీస్ ఏమో పేడ అయినాయి
ఆహా నేను ఇం నేను ఇంకా బ్యాంక్ అకౌంట్ అట్ట టజ చేయలే లాస్ట్ టైమ్ ఉన్నదే ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది
లాస్ట్ టైమ్ ని గాని మళ్ళీ అడుగుతుది
స్తుంది ట్రై చేయాలి మళ్ళీ
అంటే అమౌంట్ ఏమి చూపెట్టట్లేదా
ఆహా ఆహా లేదు ఇంకా నేను నిన్ననే స్టార్ట్ చేశారా
ఆహా అంటే నాదే ఫస్ట్
ఆహా నిన్న ఒక టూ త్రీ మెంబర్స్ తో అయింది సుష్మితతో అయింది తర్వాత మీ మీద అయింది బట్ నది టూ త్రీ మెంబెర్స్ అయినరు బట్ అన్ని కాల్ ల్స్ టూ త్రీ కాల్స్ అయినాయి అంతే
ఉమ్ హు
ఉమ్
అవును ట్వంటి సెవెన్ ట్వంటీ సిక్స్ వరకు లాస్ట్ అంటా కదా ట్వంటీ సెవెన్ రో క్లోజ్ అంట
అవునా అయితే కంప్లీట్ చేసుకోవాలి టూ డేస్ లో
మ్ అందుకోసం నేను కూడా లాస్ట్ అనేసి కాల్స్ చేస్తున్నా ఉమ్ మీరు తెలుగు లాంగ్వేజ్ మరాఠీయా
తెలుగే మీరు మరాఠీ ఆ
అవును
అవునా ఆహా తెలుగే మాది ప్ర్రాపర్ కూడా
ఉమ్ హు
మ్ చెప్రా ఇంకేంటి ఏం లే ఖాళీయే కాలేజ్ లేదు ఉన్నా వెళ్ళట్లేదు ఫైనల్ ఇయర్ ద్ కాబట్టి
ఆ అంటే హాస్టల్లో ఉంటున్నారు బయటికి వెళ్తునే వస్తున్నారా
హస్తలే ఇంకా బయట తిరగాలన్నా కూడా ఎండలు ఉన్నాయి ఎటు పోము ఇంకా ఉమ్
మీ సైడ్ ఏం పండుగలు జరుపుతరు
మా సైడ్ అన్ని జరుగుతాయి గానీ ఎక్కువ జరిగేదింటే ద దసరా బతుకమ్మ దసరా ఆ తెలంగాణ మది ఏదనుకున్నావ్ తెలంగాణ మాది గద్వాల్
అవునా నేను ఆంధ్రా అనుకున్నా
కాదు కాదు మీదేక్కడ
మాది కొమరంబీం
అ అ మది మరాఠి ఎట్లొచ్చు నీకు
మాది మా రాష్ట్ర బార్డర్ కదా
ఆహా
మాది అయిపోయిన తర్వాత మొత్తం మరుష్టా
ఆహా అచ్చా
మా లాంగ్వేజ్ కూడా మారాడి
అవునా అటు అంతా మరాఠీయే మాట్లాడతారా మరి
లేదు అంటే కొన్ని క్యాస్ని బట్టి ఉంటది మాది మరాఠీ తెలుగు సం అంటే బయటికి వెళ్తే తెలుగు ఇంట్లో మరాఠీ
ఆహా అట్లాన ఉమ్ హు
మరీ మీ మరాఠీ ఫెస్టివల్స్ డిఫరెంట్ ఉంటాయిగా
అండి సేమే ఉంటది
అవునా
ఉమ్
కొన్ని చేస్తారు కదా డిఫరెంట్ గా అట్లానేసి అన్ మొన్న ఏదో జరిగినట్లుందిగా మీ ఫెస్టివల్
ఉగాది
ఆ ఉగాదికి ఉగాది ఏ చేస్తారా డిఫరెంట్ చేస్తారా అది ఏమైనా
లేదు అన్నీ తెలుగు పడుగలే
ఆహా
ఉమ్ ఉగాది దసరా దివాలీ
అచ్చా
దివాళి ఎక్కువ సెలబ్రేషన్ చేస్తారు
ఆహా
సంక్రాంతి కూడా చేస్తారు ఆ ఇంకా ఇక్కడతే ఏమంటారు దసరా ఫేమస్ కాబట్టి దసరా ఉమ్ నవరాత్రులు అవన్నీ సెలబ్రేట్ చేస్త్
ఆ నవరాత్రల్ బా జరుగుతాయి ఇగ
ఆ దసరా మూమెంట్ బాగుంటది
ఆ
సెవెన్ నైన్ డేస్ సెవెన్ డేస్ బతుకమ్మ ఉంటది లెవెన్ ట్వెల్వ్ డేస్ కి దేవి నిమజ్జనం ఉంటది
ఆహా
ఇంకా నీటి సలం పూలాలు అవివి చేస్తారు
ఆహా
అన్ని సైడ్స్ ఉంటాయి కావచ్చు
ఆ అన్ని సైడ్ చేస్తారులేగాని ప్రతి ఫెస్టివల్ కి చేస్తాం మేము కూడా
ఉమ్ ఇకా విలేజ్ లో బాగుంటది
ఆ మీది టౌనా విలేజా
టౌన్ను
ఆహా
ఉమ్
ఈ కొమలంబిం అంటే డిస్టికా లేకపోతే నార్మల్
డిస్టికు లేదు డిస్టిక్ ఎ మేము అక్కడనే ఉంటాం
ఆహా మ్యాప్ లో చూసిందే కొమురంభీమ్ ఉహూ హు
ఉమ్ హు హూ
రియల్ గా ఎప్పుడోస్తామో ఇంకా ఉహూ హు మీదేమో పైన మేము ఏమో కింద
ఆ మది మోత్
మీ డిస్టిక్ పైన మా డిస్టిక్ కింద వచ్చేస్తది
ఉమ్ మా దేమ్ యిన తర్వాత ఆదిలాబాద్ ఆదిలాబాద్ లాస్ట్
ఆహా
ఆ
ట్రెం డిస్టి్రిక్ట్స్ ఉన్నప్పుడు ఆదిలాబాద్ లోనే కలిసి ఉండేయి కద మీది
ఆ ఇంతకు ముందు ఆదిలాబాద్ లోనే ఉండే ఇప్పుడు ఏమంటారు తెలంగాణ అయినప్పటి నుండి
థర్టీ థర్టీ త్రీ డిస్ట్రిక్స్ అప్పనడి డివైడ్ చేసినట్ ఉ ఎల్లలేద కాలేజ్ కి మరి
అ లేదు ఎప్పుడు సెలబ్రస్ స్టార్ట్ కాదు కదా
ఆహా అట్లా చ అవునవునుగా ఊహు మరి ఎప్పుడు పోవాలి ఇగా ఎనీడేస్ హాలిడేస్
అవును ఇంకా
స్టార్ట్ అయితే వెళ్లాాల్సిందేనా
ఆ వెళ్తాం అప్పుడప్పుడు ఎగ్జామ్ కి కొన్ని రోజుల ముందు అంతే
ఆహా హ
దగ్గరలో ఉంటాది ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉంటది కాలేజ్ ఫైవ్ టెన్ మినిట్స్
ఆహా ఈవెంట్స్ అవి ఇవి జరగావ కాలేజ్లో ఏమవి
ఫ్రెషెస్
రషన్ అంతేనా
అంతే ఇగా ఏమన్నా అంటే సైన్స్ డే అలాంటివి
ఆహా ఆహా బి ఏదా సార్ కంప్యూట తథ లేకపోతే ఎపీసియా బైపిసియా
బైపిసి
అవునా ఉహుహు
అ అ
హ మరి డ్రాయింగ్స్ మంచిగా ఎస్తావా తేసి ఊహ బీకామ్ తీసుకున్నాం హహ మొత్తం డ్రాయింగ్స్ ఉంటాయి గా
ఆ అన్ని రికార్డ్స్ డ్రాయింగ్స్
ఆ బిఫామ్ తీసుకోలేదా బీఫామ్ తీసుకో న్నావా రయట్ద ఎన్సైట్
రాయలేదు బయటికి పంపరు గదా
అవునా హోమ్ టౌన్ లోనే చదవాల ఎంతున్నా
ఉ
ఊహు హ
వెళ్తార మరి మూవీస్ కట్టల ఇట్లా బయటికి
ట్లా అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎంజాయ్ చేసినం గానీ ఇంక ఇప్పుడు అంతా లేదు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ పోయింది తిరిగినాం గదా చూసినవి ఏం చేయాలనేసింటున్నాం
ఉ మిది ఎక్కడ అష్ట
పాయింగ హాస్టల్ జన్గారెడ్డి వివయపట్నం తెలుసా హైదరాబాద్ తెలుసా అసలు ఫ్రూట్ అందులో ఆ ఏరియా సిబ్రహీంపట్నం తెలుసా
ఆ అంత ఐడియా లేదు అంటే ఏ టూ
ఎల్బినగర్ సైడ్
ఉహు
ఉ
ఆ ఆ ఆ
కోకా పైట్ మళ్ళీ దుల్లాపల్లి మల్లారెడ్డి కాలేజ్ ఉన్నాయి కదా,
ఆ ఆ అయి లాంగ్ అయితాయి, మాకు
ఉ
ఇట్ ఎల్బి నగర్ అయితే టెన్ మినిట్స్ అయిందిరా మళ్ళీ చేస్తా నేను చేయన ఇప్పుడు